ఓ హలో
హలో చెప్పండి
ఆ బాగన్నారండి బాగున్నారా అండి ఆ మేము బాగున్నామండి ఏం చేస్తారండి టీ తాగినారా
తగినమండి తినమా అండి మీరు తిన్నారా
ఆ లేదండి ఇంగ తినాలి ఆ వినబడుతుందండి మీ వాయిసు
ఆ చెప్పండి
హలో ఆ మీరు విహార యాత్రకులకు వెళ్ళారండి ఎక్కడన్నా అండి క్లారిటీ వినిపిస్తుందండి మాట్లాడండి అంతే మీరు ఎక్కడన్నా విహార యాత్రలోలకు పోయినారండి అవునా ముందు ఎప్పుడు పోలేదండి అవునాండి ఎక్కడి పోయినారండి
శ్రీశైలం వెళ్ళాండి
అవునా శ్రీశైలం అనా దూరం ఎక్కడ అండి ఎంత దూరం అయితది మీ దగ్గర నుంచి
మా దగ్గర నుంచి ఒ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటదండి
అవునండి ఏం చేశారండి పోయి
స్వామిని దర్శించుకని వచ్చేసాం వండేలో
అంతే అనండి మీ ఇంకేం చేయలేదండి ఊరికే శ్రీశలం చూసుకొని వచ్చేసినారు అంతేనండి
డి
ఆ మధ్యామం చేయాలి కదండి అది ఇది వేరేటి అవునండి అరుణాచలము అక్కడ నుంచి ఎంత దూరం అండి మీకు కే అవునులేండి
త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటదండి
ఆ ఏ ఎట్లా అండి దర్శనం బాగా జరిగిందండి అంతా
చాలా బా జరిగిందండి
ఆహా ఎట్ల అండి ఇన్ని అంటే టెంపుల్స్ మాత్రం తిరుగు తానే ఉంటారా మీరు ఆ నార్మల్గా టెంపుల్స్ కాకుండా మిగతా వాటికి ఏదానికి పోలేదా అండి
అంతేనండి మేము వెళ్లేది మా హస్బెండ్ ఆయనకి టెంపుల్స్ అంటే నే ఇష్టం
అవునా అండి నార్మల్ గా ఇప్పుడు ఉన్నాయి కదండి విజిటింగ్ ప్లేసెస్ దానికి ఏమైనా పోయినారేమోనని అడిగినా అండి హలో ఆ అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి అప్పుడప్పుడు వినిపిస్తుంది అండి కానీ మధ్య మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
అది వాయిసు కొంచెం లేటుగా వస్తుందండి మీ వాయిసే అందుకే వినిపించట్లేదు
అండి మీ వాయిస్ కూడా కొంచెం లేట్ గా వస్తుందండి కొంచెం నెట్వర్క్ మం చిగా ఉండే చోట ఉంటారా అండి
ఉన్నానండి
ఆ అండి ఆ మీకు ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్లలేదా అండి మీరు
ఆహా వెళ్ళలేదు ఇంకా చెన్నై వెళ్ళామండి
ఆ చెన్నైలో ఏం చూసినారండి
బీచ్ కి వెళ్ళాము ఆ
ఆ అవునా అండి ఆ అవునేమండి ఏ
అమా
ఓ అవునా అండి అది చానా మంచి ప్రదేశం కదండి విజిటింగ్ ప్లేసెస్లో
అవునండి అక్కడ నియర్గా ఉండుద్ది సముద్రానికి హలో